ఏంది నేను పిలిస్తే రాలేదే ఏమో నాకు తెలియాలి
నాట్ ఇన్ వాలిడ్ ఆ
ఇన్వాలిడ్ రిక్వెస్ట్
ఏమో
ఓహోహో ఏందేందో ఇంగ
అ
నీవింక ఎన్నున్నాయి అంట్న
నావింకా ఉన్నాయ్ పది
పది అయ్ పొయ్నాయి కద రోషిని మంధ్య అన్నీ
అర్ లేద్ అప్పుడు ఒక్క రోజ్ చేసిన తర్వాత ఇండివిరల్ చేయలో తర్వాత చేయ్ల మొన్న ఒక్ సారి చేసుంటే ఆశయ్ తొ మాట్లాడుతుంటే రేటింగ్ రావడంలా
ఆశాకి రాలేదు అందుకె రావడంల నీకి
ఓ అందుక్ ఆ
ఏం రాల కదట్ల
ఆహా ఫస్ట్ టూ కాల్స్ కొచ్చింది కొన్నిసార్లు వొ చ్చిన్ తర్వాత క రాల
ఓ
ఇప్పుడొచ్చింది ఈ రోజొచ్చిందా నీకు
లే మాక్ మొన్నె వచ్చింది నేన్ కూడా అంతె మొన్న ఇంగ వదిలేసిన ఆరోజు ఒక్కరోజు రెండు కాళ్లు వంశీ చే మరి మాట్లాడనా ఫ్రైడే నేమో అంతే మల్ల వల్ల వదిలేసా నేను సరేలే ఫ్రీగా రేపు నుండి పోతానాని ఇ
అంతంతేలే శశి కి అయిపోయినాయనే ఆ
అవునా
శశి ఏం చేసిన నాడు తెలుస అన్ని కట్ చేసి కట్ చేసి చేసి కట్ చేసినా కాగాని అది అయిపోయినట్టే కానీ ఆడ మాటలు మాటలు జీరో చూపిస్తాది
ఊ
అన్ని ఎక్కువ జీరోలు ఉన్నాయి కన్సిడర్ చేస్తాడ చేయడో తెలిదు
ఉహు ఏ నైన్ దాకా
ఆ
ఇందాక పొరపాటున వంశీ నెంబర్ కొట్టిన లే అదేంది దోస్త్ ఏంది మా సైడు రా ఉందంటే అదే అది మళీ రేటింగ్ చూపించింది సబ్మిట్ అని కానీ పైన చూపియ్యలే త్రీ అనేసి
అవునా
హు
ఎంతో మరి ఇది
ఊ
పోయినావ ఇంటికి
బావ వొత్తడ
తిన్నవా
తిన్న మీరు
తినేషినా
అవునా ఏం చేస్తానావు ఇప్పుడు
చదువుకుంటునాను
ఉహు ఎప్పుడు అది అమరా హాస్పిటల్ లో తిప్పపుది
సండే వెళ్తా సండే ఈ సండేనే
ఊ
పోయ్యి మాకు ఏమన్నా రోల్ ఉందేమో అడుగుతా
హు అడుగు
ఏం కొశన్లు అడగాలి నువ్వె కోషన్ అడగఅంటే
నేను వస్తాలే పోదాం ఇద్దరం హు ఆశ కూడా పే చేసింది కదా ఆశ జ రాలేదన్న
ఆ చెపు ఇప్పుడు పే చేసింది
చేసింది వా
చెలా
రాదట్న ఆశ
ఆశయ్ హాస్పటల్ సైడు రాదంటే
చూస్తా అనిండే
లేదు ఆ పిల్లకి ఇంట్రెస్ట్ లేదని చెప్పింది
ఊహ చూసాను ఆ రోజు అనేసి అనింది ఏమన పీరియడ్స్ అయితున్నాయి ఏమో రా ఆ చూడాలి ఏం మేలే గదా ఆంటీ స్టోర్షిప్ ప్రోగ్రామ్ అం టె
ఎంది ఆ ఒక రోజే
ఒక రోజే లే
ఆ సర్టిఫికెట్ వస్తది అది నేషనల్ వైడ్ దంటా అప్పుడు నీ ముందరే కదా చెప్పింది నీతో ఫోన్ చేసి ఉంటయి రిజిస్ట్రేషన్ అదే చేసుకున్నావా అది ఓపెన్ అయిందా లింక్
ఓహో
మాక్ పూ అది ఓపన్ కాలే ఇంకా ఓకే ఓకే
అదా
అవున్లే ఆ నేను అడుగుతాంటే నాకు ఓపెన్ కాల అది నా వల్ల కాకపోతే ఇంకా ఆ పిల్లకే డబ్బులేసి ఆపిల్లనే చేయమని చెప్పేసిన
నీ ఫ్రెండు
ఆ
ఆ పాపఫక్కడే కదా ఇప్పుడు జేసేది
పిల్ల బీకామ్ చేసి ఎంబీఏ చేసింది.
ఓహో
అక్కడ ఇంన్టెన్షిప్
ఎవ్రు నువ్వు
ఇంటర్ ఫ్రెండ్
అవున నేన్ ఈ పిల్ల అనుకున్న
అక్కడే ఇంటెన్షిప్ కూడా చేసింది. మళ్ళ అక్కడే జాబ్ చేస్థాంది.
ఆన్నే పెడతారా పక్కనయాడన్న పెడ తా
ఆ హాస్పిట్లోనే
ఒహో
నన్ను కూడా రమ్మ మళ్ళీ నన్ను కూడా ఇంటేన్షిప్ చేయమనింది అక్కడ త్రీ మంత్స్ పెట్టుకో స్టే ఫన్డ్ ఇస్తారులే
ఓ
చేసుకో నచ్చితే ఉండు లేకపోతే వదిలేయి అన్న
ఓ
నా డిపార్ట్మెంట్ లోనే చేద్దులువే అనింది. ఎమ్ఏ డిపట్మెంట్ ప్రిస్క్రిప్షన్ ఆడిటర్ అమ్మేనడగల నేను ఆమె కీర్తి చెప్పింది. ఆ వెలే డిపార్ట్మెంట్ ప్రిస్క్రిషన్ ఆడిట రంట
ఆ
ఏమో పోయినంకు మాట్లాడుతామ్లే అన్న
ఏంటది
ఏమి ఇప్పుడు బ్యూటీ డాక్టర్ అడ్రస్ చెప్పిందా
నాకా ఆ చి ఇంకెప్ చేద్దాం అని
గ తరుణు ఆష్ స్పిటల్లో నైట్ డ్యూటీ చేస్తాడంట
ఉ
ట్వంటీ ఫైవ్ కే అంట
ఉమ్ పోలేయన్
అదే మే నైట్ డ్యూటీ ట్వంటీ ఫైవ్ కే అది ఇంటర్న్షిప్ లో ఉన్నప్పుడు అంటే గ్రేట్ కద మే అంటే ఫస్ట్ ఒక హాస్పిటల్ లో ఫిఫ్టీన్ కే ఇస్ తొందరంట లాస్ట్ మార్నాడన్ ట
ఎక్స్పీరియన్స్ కావాల్లే
ఊమ్మ్
ఏ హాస్పిటల్ లో చేస్తనాడు
నిన్ అడిగినాడు చెప్పిన స్టా ఐడి పెట్టు లహరి ది అన్నాడు పెట్నా రక్వెస్ట్ ఏమన్నా పెట్నాడా
ఓకే ఏదో వచ్చినాయిలే నేను చూడను కదా మామూలుగా
ఆ
ఏత్ ఆయా తరుణ్ తరుణ్ అనుంటది కదా
టీ కే అనుంటాది ఫోటా ఉంటది కనిబెడతారా ఫోటో ఉంటాది వాడి ఫోటో ఉన్ టీ కే కదానే
ఓకే లోన్ లే ఐతే
వాడు హాస్పిటల్ సైడే వెళ్తాడు డ్యూటీ డాక్టర్ కానే ఉంటాను వాళ్ళ ఎవరో వాళ్ళ సార్ ఎవరో హాస్పెటల్ కడతాము అని చెప్పారంట హైదరాబాడ్ లో
ఉమ్ ఏదో తేగానే అనిన్పడుతుంది పనుంటుంది మంది రాలేదులే
నినాని ఒకవేళ హాస్పిటల్ అయితే ఆ దాంట్లో పోతాన్నాం అన్నారు
ఊమ్మ్
ఏం నేర్చుకున్నావ్ మే నువ్ పోయినావ్ గదా హాస్పిటల్ కి
హు ఆ అంతే
చూసాను హా
మనము పోయి ఓపి కదరా కాదు కదా. అంటే బెసిక్ ట్రీట్మెంట్ ఏంఇస్తాడో అని తెల్సుకుంటాము. చూస్తే అర్ధంమవుతుంది నీ
హ్
జిఎన్ఏమ్ క్రావచ్చు కదా సెలైన్లు, ఇంజెక్షన్లు నేర్చుకున్నావు.
నేర్చుకోగల చెప్పి
హ్ వచ్చింది నేను ఒక్కటే బాలేక నేను వెళ్ళి ఆశను అడిగితే ఆ నేనేం నేర్చుకోను నాకు ఇంట్రెస్ట్ లేదంటది. లేడి డాక్టర్ అంట ఇవిడ చేయోద్దా.
చెయ్యాలేమో
ఆ ఇక్కడ కొన్ని చేద్దాం రా. కొంత మందిని బతికిద్దామ, సంపెద్దామా
నుంచి ఉ
ఆహా కాదమ్మి నీకెందుకు అమ్మి హాస్పిటల్ సైడ్ ఇంట్రెస్ట్ వచ్చింది. మంచిగా సిస్టమ్ చేస్తవు. తెలిదు మరి మాట్లాడతావు.
అయితే వచ్చిందిలే అది.
అ
ఏం పెద్దగా అనిపిచ్చదు. వాళ్ళు కూడా సంవత్సరాలు తిప్పినారు నాకు ఇదంత వద్దులే ఇంటికి వచ్చేసయ్ అని.
బ్యాంగుళూర్లో కూడా
దానికైతే నువ్వు వెంటనే ఏమనా హాస్పిటల్లో అడ్మిట్ అవ అయి
బ్యాంగుళూరులో
హ్ బావుంటయి.
హాస్పిటల్స్ ఉంటాయి కదా. ఆడ అయినా మీ అత్త దగ్గరికి పోవచ్చు కదా మంచిగా.
హ పోతాలే నీ కాడికి కూడా వస్తాలే.
ఏం చెప్పాలి. ఆశా నిన్న బ్యాంగళూరు పోతది ఆ పిల్లా. మా ఇంటి పక్కన ఎందో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. జుర్రు అని సౌండ్ వస్తుంది.
ఓ పోని పోన్నే
ఎన్న గ్రూప్లో మెసేజ్లు పెడతనేే ఉన్నారా.
ఏమైంది
మీకే రిఫ్రెష్ అవుతా
ఓ అన్ని నీయే వస్తనయి. ఎందినాదా? సల్లగా ఉందండి.
బాబా
హ ఇ దస్త్ పోరే
ఎక్కడికి అ బస్ స్టాండ్ వినాక ఎక్స్ప్రెస్ ఎక్కినావా అడినద వచ్చిందా
అదే రించ్ నూ వస్తది బస్సు
ఆ అదే ఆపుతది కదా ఫుడ్ తినే
అదకినా ఆ నేను పోయినప్పుడు కదులుతా సర్లింగ్ ఎట్లా కదుల్ తా అన్నాడో కూర్చోడు గద
ఆంత పెద్ద అంతమంది ఉంటారా డాన్స్ సపరేట్ డ్రస్
ఏంమిట మస్తుంటన్ మా ఉంటారు ఇలా మంట పెచ్చులు ఎవరు అడాయి మీ చెల్లా అ రీలు పెట్టుంటే
హడ దీక్షాల దీక్ష ఇది యాష ఇంకా హ